హలో
తన్న
హలో
హలో వినిపిస్తుందా హా వినిపిస్తుంది
హలోలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నీకు
వినిపిస్తుందిం వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నాము అన్ని సామాన్లు ఎత్తు పెట్టుకుంటున్నాము
అవునా ఏం తిన్నారు
అన్నాంబప్పుూ
హాం
మజిగ అన్నం
నేను బయటికి వెళ్ళ ఏంటి మా ఈవినింగ్ గోబీ నూన ఇది పుణుగులు చట్నీ తెచ్చిపోయింటిమి అవే తిన్నా ఇంక ఫుడ్ ఆకలి ఏమి అవ్వ ఇట్లే తూ
అవునా
ఇక అంతే ఆ ఫుడ్ తినేక అవును మా ఫ్రెండ్స్ కిందకి వెళ్ళారు ఫుడ్ కోసం అని చెప్పేసి మా వాళ్ళు వి చిత్రంగా ఈరోోజు ఒక వంటకం చేశారంట
ఏం వంటకం చేశారు అంత
మార్నింగ్ లెమన్ రైస్ చేస్తారంట ఎవరైతే అయితే లంచ్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటారు వాళ్ళ కోసం మార్నింగ్ లెవెన్ రేస్ చేశారంటే దాంట్లోకి మామిడికాయది మీరు తురిమి వేసారంట దాంట్లో పిచ్చలు ఉంటాయి కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేససి ఇప్పుడు పప్పులోకి వేసినారంట పిచ్చలు
ఆ రసం చేస్తారు మాడు కాయలే
ఆ మామిడికాారు చేస్తే ఓకే వాళ్ళు ఏం చేశారు త పిచ్చలు ఉంటుండలే
ఆ పిచ్చలతోనే రసం చేస్తారు దాంట్లో పులు పందచ్చ
రజం కాదు పప్పు చేసారు అప్పు చేసినారు దాంట్లో మొత్తంమంత పిచ్చలు తప్ప ఏం లేవంటారు
అవునా
ఆ వేరే వాళ్ళు వచ్చేసి నార్త్ వాళ్ళు ఉంటారు కదా ఏంటిది ఫిష్ా అని అడుగుతున్నారంట అంటే మనకి మామూలుగా ఎండు చేే వస్తుంది కదా ఆ టైప్ లో ఉంటుంది కదా మనకి ఇది వాళ్ళంతా ఫిష్ షాన్ అడుగుతున్నారంట బామా ఆస్టలాంటి చాలా తెలివైందమ్మా ఏది విష ఇదు
ఇల ఏ పొదుపు ఉన్నాళ్ ఎంతనే
అంత పోదుపా మరి
పొదుపు చెయంది ఏన్ని కాను
అందుకే ఇంకా దారుణాలను చూసి ఇంకెందుకు లే ఫుడ్ కూడా మని మేము పోలే మధ్య ఒకటి తీసుకొచ్చారు మా ఫండ్స్ తాగాలి ఇంకా
భ మనం ఏం చేసేదిేమిండద
ఆ
వాళ్ళు పెట్టిండేదే మనం తినాల
అంతె నిజమే ఒక్కొక్సారి బాగ్ చేస్తారు ఒక్కొక్సారేం బాగ్ చేయరు
అన్ని సార్లు అన్నీ కమ్మగ రావాలంటె కాదు గద
అది కుడ ఫ్యాక్ట్యే
సార్ టేస్ట్వొస్తదా సార్
ఆఁ ఈ ఈ డైలగ్ నేను చాల సార్లు విన్నా ప్లీజ్ మీర్కుడ మళ్ళీ చెప్పకండీ
జరె జరే
ఉవ్
హాస్టల్లో ఉన్నోళ్ళికి ఇంగ ఇబ్బందిలే
ఊఁ అంటె డైలి రొటీన్ టేస్ట్ చేస్ చేస్ చేసీ నాలుకక్ నేం టేస్ట్ తెలివదన్మాట ఇంగ
మనింగ్ ఈ రోజేం గోబీ రైస్ తిన్నారు గద
గోబీ రైస్ కాదూ ఓన్లి గోబీ
ఓన్లీ గోబీనా ఆ గోబీ ఎన్నినింటయ్ కడుపు
అంత తినబుద్ది గాద్ తింటె ఇంగా చాలింక
ఆఁ
ఊఁ ఆ గోబీ రైస్ తింటే వాళ్ హాఫ్ ప్లేట్ ఇయ్యర్ ఫుల్ ప్లేట్ ఇస్తారా మొత్ మొత్తం వేస్ట్ చేస్తం మళ్ళి పడేస్తమని తెచ్కొము
నా కస్సల్ నచ్చది గోబీలు గోబీ గాని గోబీ రైస్ గాని
నేను ముందు ఇంక బా తింటుంటి ఆంధ్రా స్టైల్ బావుంటుండె ఈడ వీళ్ళంత బాగ చేయ్రు ఏదో ఒకట్లె దొరికిందినట్టు తినాలంతే
డిగ్రీ వరకు నేం గుడ తింటాంటి డిగ్రీ ఐపోయ్ నాక తిండమ్ మానేేష్న
ఊఁ
అక్కడ్ తింటే ఒక పాని పీరో ఒకటి బయట తింటేచ్చడం అంతే అంతకంటే ఇంగేం తిన్లేం బయ్ట ఫ్రూట్స్లో
నేనంట్లేం డన్నీ తినేసేదే అన్ని తినేదీ మళ్ళీ అదినొప్పి ఇదినొప్పనేది ఊఁ నాకూ యాక్చుల్ గా చే ఇవీ స్కూలు ఇంటర్ ఆయేజ్ లో ఉన్నప్పుడు నాక్ గోబీ పడతాన్లే అన్మాట తింటే లేప్ ర్జీ వచ్చేస్తుంది ఏం తిన్నా బయట ఫుట్టు గోబీ పానీపూరి తినేది అలర్జీ టాబ్లెట్స్ ఏస్కునేది నేను ఒక్కడై బైటి కెళ్తాడు ఎళ్ళినప్పుడు ఏమన్న తేవాల అంటే నేన్ గోబీ అంట అడగకపోయిన తెస్తాడు తినేది మా అమ్మ తిట్టిపిచ్చుకునేద ఆ పిల్లకు పడ్దని తెల్ తెల్సి కుడ తెస్తావు. అద్దీ ని ఆ మనకు మామూలే.
తింటండ టాబ్లెట్ మింగుతంటే ఐప్యా.
అంతే ఏమనంటే మా ఒకటే మా లైఫ్ అన్ని తినాలమ్మ ఎంజాయ్ చేయాలమ్మ అనేది నేన్.
మళ్లి ఎప్పుడుంటాం, ఎప్పుడు పోతాం తెలీదు తినా.
ఆ అంతే
ఆ నేను గాని లే, స్కూల్ టైమ్ లో ఎక్కువ ఇవన్నీ ఏం తక్కువ గాని. చికెన్ పకోడా ఎక్కువ తింటాటి ఎప్పుడ్ దొరికిన, ఇంగ పేరెంట్స్ ఎవరన్న వస్తే సండే టైమ్స్ మాకీ. వాళ్లకు డబ్బులు ఇస్తే వాళ్ళు బయట కట్టించుకుని వస్తాండ్రి మాకి.
ఊ మా ఫ్రెండ్ గుడా ఒక అమ్మాయ్ కి. బాగ ఇష్టం చికన్ పకోడ, కబాబు
హు మాక్ స్కూల్ టైమ్ంలో బైటికి పంపీరు. మేం హాస్టల్ గదా బైటికి పంపిరు సండే టైమ్స్ పేరెంట్స్ వస్తేనే తెచ్చుకోవాల లేదంటే లా.
మీరు చిన్నప్పటి నుంచి హాస్టల్ ఏనా.
ఆ చిన్నప్పటి నుంచి హాస్టల్ ఏ
మ్మ్
ఇంగా మేం లీస్ట్ రాస్తాం తెలుసా! సార్ మాకి. ఏమేం కావాలన్నీ రాసేద పేరెంట్స్ వస్తారు కదా!
మ్మ్
అప్ మా ఫ్రెండ్ వచ్చింది అనుకో, వాళ్ల నాన్న వచ్చింటే అందరం గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పెద్ద లి. స్ట్ రాసం లిస్ట్ రాసి డబ్బులు వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మాకు అన్ని తెచ్చిస్తాండే.
మేము అట్లా ఇంటర్లోనప్పుడు చేస్తుంటివి ఆన్మాట. ఇంటరు నేను చైతన్య అన్ మాట, అప్పుడు హాస్టల్ లో అన్ని వాళ్కి లిస్ట్ రాసిస్తే తీసుకు. వస్సాంటి ఈవినింగ్ టైమ్స్
మాకి స్కూల్లో అయినా మాకు మేడమ్స్ ఉంటారు. హౌస్ మాస్టర్స్ అని, వాళ్ళు తెచ్చిస్తారు కానీ మనకిట్లా బయట తిండి తెచ్చిరు. బిస్కెట్స్ అట్లాంటివైతే తెచ్చిస్తారు. ఇంగా గోబీలంట, చికెన్ పకోడాలంట అట్లాంటివైతే వాళ్ళు తెచ్చిరు మనకి.
మ్మ్ ఎందుకంటే మళ్ళీ ఏమన్నా బయట ఫుడ్ తిని ఎఫెక్ట్ అయితే, మల్ల ఎందుకు ప్రాబ్లమ్ అనేసి మేబీ ఏమైనా అట్లా చెప్తుండే. రెమో
నీ వాయిస్ చిన్న వస్సది నాకి.
నేను చాలా గట్టికి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఓకేనా.
ఆ వినిపిస్తుంది
నాకు కూడా మీది లైట్గా వస్తుంది, వేరే ఎవరు మాట్లాడినా ఫుల్ ఎక్కువ వస్తది. బయట వరకు వినిపిస్తుంది మీర. ఒకటి చిన్నగా వినిపిస్తది
ఎందుకట్లా నాది నీది నాకు చిన్న వస్తాంది.
అవునా మరిద్దరి, మనిద్దరికి ఆ ప్రాబ్లం మిగతా అందరికి బాగా గట్టి వినిపిస్తది.
ఏమో మరి
ఆ మరి మీ ఫోన్ ప్రాబ్లమో, నా ఫోన్ ప్రాబ్లమో అర్థం కాదు. మార్నింగ్ మా ఫ్రెండ్ తో మాట్లాడా ఆ అమ్మాయి వాయిస్సు. ఆ నాది కూడా వినిపిస్తది బట్ ఏమో, మరి ఒకోక్కసారి అలాగా. మార్నింగ్ మా ఫ్రెండ్ తో మాట్లాడావ్ ఆ స్పీకర్ పెడితే ఎలా వాయిస్ వస్తది, అలా వాయిస్ వచ్చిండ ఆ అమ్మాయిది కూడా.
అవునా
ఇంతకు ముందు కూడా మనం మాట్లాడినప్పుడు చెప్పింటి కద మీకు నేను చిన్నగా వస్తుంది వాయిస్ అనేసి
ఆ
మ్మ్
ఇంకే మేడం
చెప్పాలి చెప్ ఇళ్ళ ఇప్పుడు ఆకలి కాదు నాకు మిడ్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైమ్ లో ఆకలివేస్తుంది నాకు
ఆ ఇంకా ఆ టైం లో నీకు ఎవరు తెచ్చిస్తారు ఇప్పుడు ఫుడ్ పెట్టుకొచ్చుకొని నైట్ తినొచ్చు కద
వద్దమ్మా వద్దు నాకీ ఈ ఫుడ్ చూస్తే ఆకలి కూడా చచ్చిపోతుంది మార్నింగ్ తినలేదు ఏమి మధ్యాహ్నం తిన్న కొంచము ఇం ఈవినింగ్ కూడా డ దో మా అదేంటి మామిడి పండ్లు తిన్నా ఇప్పుడు గోబీ తిన్నా అంతే
మ్ హు
ఫుడ్ నాకు తిని తిని తిని నాకు బోర్ కొట్టేస్తుంది
ఏంట ఫ్రూట్స్ అట్లా తెచ్చుకున్న గాని తినరు జాగలేని అబ్డా
ఫ్రూట్స్ ఫ్రూట్స్ కొనాలి అని అంటే ఇంకా అంతే ఇడ ఫ్రూట్స్ ప్రొముగ్రనేట్ ఉంటుంది దాన్నిమ్మ పండు మూడు వందలంట
ఓ
యాడమ్మ కొనేది మామిడు మామూలు మామిడి పళ్ళు కూడా నూట యాభైయో ఎంతనో కేజీ
ఇక్కడ యాభై రూపాయలు అమ్ముతుంటే అక్కడ నూట యాభై అమ్ముతున్నారు
ఆ చాలా రేట్లు అసలు ఈడ అందుకే ఫ్రూట్ జోల్కె పోను నేను
ఎప్పుడున్నా అలా ఫ్రీ టైమ్ లో వచ్చి ఊరికొచ్చి ఏడ్రో స్నాక్స్ అన్ని తీసుకని బోతే అ
స్నాక్స్ పంపిస్తారు కా నీ ఆటు నుంచి ఫ్రూట్స్ ఎత్కురాల అంటే ఒక వెయిట్ మొన్న అమ్మ మ్యాంగోస్ అన్ని పంపించింది మా బ్రదర్ వస్తే అంటే అది నేను మ్యాంగో పిక్కలు పెట్టింటే పంపించింది
అవునా
మా ఫ్రెండ్ వాళ్ల బ్రదర్ కూడా మొన్న అదే పనిగ వచ్చి మావిడికాయలు ఇచ్చేసిపోయినాడు. మావిడికాయలు కాబట్టి
ఇప్పుదే అండి కావాల్సినన్ని
నాకు యాక్చువల్ గా వేడ్ ఎక్కువ ఉంటది హీట్ బాడీ అయినా కూడా అన్ని సిగ్గు లేకుండా మళ్ళీ తింటా ఉంటా టీలు కాఫీలు మ్యాంగోస్ ఇవన్నీ
అన్నీ తింటూ ఉండలా తింటంటేనే గూడ ఆరోగ్యంగాని నేను కూడా అన్ని తింటాను ఇవన్నీ తినకుండ అన్ని తినేసా ఏంటో చికెన్ మటన్ అవి తప్ప దాన్ని తింటా
నేను కూడా మటన్ తిన్నను చికెన్ తింటా కానీ తక్కువ చికెన్ మరి అంత ఇష్టం ఏం లేదు మటన్ అసలు తినను
ఇంకా అవి అయితే ఏమి తినను అవన్నీ నేను కూడా దిన్ను వంచి కేందంటే అంటే ఆ పకోడ ఒకటే తింట చూడు అది బయట చేసిండలా ఇంట్లో చేసి నాకు నచ్చదు మె త్తగ ఉంటయ్ పీసెసు మెత్తగా ఉంటాయి ఇంట్లో చేసేవి నాకు నచ్చదు బయట మా స్కూల్ దగ్గర ఒక ఆంటి చేస్తాను ఉండే ఆమె చేసింది దంటే ఎవరు చేసేకి రాదు అట్లా చేస్తుండే నేను ఇంటికి పోయేదప్పుడైనా మా న్నాన తో పార్సల్ కట్టించుకని తీసుకొని పోతాంట ఇంటికి
హ్మ్
ఇంకా ఆడ తినిండిదే ఎప్పుడు ఇప్పుడు వరకు నేను చికెన్ పకోడ తినింది ఏం లేదు ఒకసారేమో నేను ఇంటో ట్రై చేసినా నేం చేసిండే కానీ మెత్తగాచ్చేసిండే ఎందుకులే రా
బట్ మా మమ్మీ చేస్తే ఆ ఆమ్మ వాళు చేస్తే ఇంట్లో కూడా బా గట్టిగానే వస్తయి స్మూత్ గా ఏం రావు బయట స్టైల్లో లోనే వస్తయి కాపోతే అప్పుడప్పు కొంచం తేడాయితది
మా అమ్మకి చికెన్ చేసేకి రాద్
ఉమ్
మ డాడీ వండుకుంటాడు చికన్
ఉమ్
అది ప్రాబ్లమ్ దాంట్లోకి మసాలాలోక్కటి ఆడిచ్చి ఇస్తది అమ్మా ఇకా డాడీ చేసేసుకుంటాడు ఇంగ నేనే ఒక రోజు కబాబ్ కబాబ్ అంటంటే మా నాన్న మస్ చల్లలు తెచ్చిచ్చి చేసుకుని నువ్వు అని తెచ్చిచ్చన్నాడు అది చేసిన మెత్ అది వచ్చేసింది ఇంకా చేయలేప్పుడు ఇంకా
ఉమ్
ఉమ్ ఫ్రిష్ ఫిష్ ఫ్రై అయితే మొన్న చేసినా నేను
బాగా వచ్చిండ నాకు కూడా బాగా ఇష్టం ఫిష్ అంటే